నమస్కారం అండి హలో నమస్కారం అండి
నమస్కారం అండి చెప్పండి
అ ఎం బావున్నారాండి
బావున్నానండి మీరు బావున్నారా వినిపిస్తుందా అండి బావున్నారా తిన్నామండి మీరు తిన్నా మీరు తిన్నారా
ఆ మేము తిన్నామండి మేము తిన్నామండి ఏం చేస్తున్నారండి
నేనైతే ప్రస్తుతం చా ఆ ప్రయాణిస్తున్నానండి బస్సులో
బస్సులులో ప్రయాణిస్తున్నారా ప్రయాణించడం అంటే మీకు ఇష్టమ అండి ప్రయాణించడం మీకు ఇస్తామా ఉమ్ ఇప్పటి వరకు ఎక్కడైనా అం అంటే మీకు ఎ ఎ రకాల ప్రయాణాలు చేశారండి మీరు
నార్మల్గా అయితేనండి హ హైదరాబాద్ కి మా విలేజ్ కి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాయినమ్మ వాళ్ళ ఇంటికి అంతే ఎళ్ళానండి స్పెషల్ గా ఆహ్ ట్రిప్స్ అయితే ఏం తిరగలేద బైక్ మీద బస్సు బైక్ బస్సు
మీకు బస్ ట్రావెల్ చేశారు బై ట్రావెల్ బైక్ మీద ప్రయాణించారు బస్ మీద ప్రయాణించారు ఇంకేమైనా ఏదైనా మీదైనా ప్రయాణించారా
మూడు మూడు అది అహన
ఆటో వెల్లరా ఆటోలో ప్రయాణించారా
ఆ ప్రయానించానండి అవునండి ప్రయాణించా
ఎడ్ల బండి మీ
అమ్మి వ అలాగా లేదు అండి
ఎడ్ల బండి ప్రయాణించ ట్రైన్
కి ట్రైన్ ట్రైన్ ఎక్కినం అండి
అ అయితే కర
ట్రైన్ ఎక్కినామండి ట్రైన్ లేదఅం డి మీరు ఎక్కరా
నేను కూడా ఏక్కాలి కాకపోతే నేను ప్రయాణించినాయి మా ఫస్ట్ సైకిల్ మీద సైకిల్ నేర్చు కున్నాండి తర్వాత బండి మీద బండి మీద అప్పుడప్పుడు ఎపుడూడో ఒకసారి ఎక్కువ దాని మీద ఎక్స్పీరియన్స్ చేయలేదండి ఎందుకంటే దువల్ల మళ్ళ ఎమన్నా ప్రమాదం బైక్ మీద బైక్ నార్పడం వల్ల నా ముందే ఎవరికీ ప్రమాదం ఏర్పడుతుందని బైక్ నడపలేదండి
అవునా అండి బస్ మీద మీరేకార బస్ మీ మీద ఏక్ కింద
డి సి యమ్ ఎక్క ఆ అండ్ ఎడ్లబండి చిన్నప్పుడు మా నాన్ నానమ్మ వాళ్ళంటి ముంగట్లే ఎడ్లబండి అయితే ఎ ఉరుకుంటూ ఉరుకుంటూ ఎనక ఎక్కి కూర్చొని కొంచెం దూరం పోయినంక దిగేదండి
అవున అండి
ఆ ట్రైను ట్రైన్ ట్రావెల్ కూడా చేసా అండి హ్మ్ అ ట్రో ట్రావెలింగ్ చేసాండి మెట్రో
నేనే చేశానండి కనీ చెప్ క్కడం మర్చిపోయా
అవు నాక్ ఇంగా
మీకు ఐక్యూ మీకు ఐక్యూ లెవెల్స్ ఆహ్ ఎంత ఉన్నాయిండి
నేను చెక్ చెస్కోలేదండి ఎప్పటికి అప్పుడప్పుడు మర్చిపోతాంటా అప్పుడప్పుడు గుర్తుంటాయి అండి ఐక్యూ లెవెల్స్ ఎలి ఒకసారి చెక్ చేసుకోవాలి
ఎక్కువ మర్చిపోతరా నార్మల్గ మర్చిపోతర
మర్చిపోవడం అనేది సహజం అండి ఎప్పటికి మర్చిపోతనే ఉంటాం అది ఒకటేసారి మెరుపులు లెక్క గుర్తొస్తయి
అయితే నేను ఒక సజెషన్ ఇవ్వన బాదాంపపు తినండి మతిమర్పూ పోతది అండి
బాదంపప్పులు తినాలా అండి ఇంకేమైనా తినాల మరి మరి పెరగడానికి
డ్రై ఫ్రూట్ లలో బాదం అయితే మన ఐక్యూ లెవెల్స్ ని పెంచడాని నీకి ఇగ రిమైనింగ్ నాకు తెలియదు అండి
నేను ట్రై చేస్తను తినడానికి అలాగే మీరు కూడా కొంచెం దినండి దానికి ఇంకా షార్ప్ అయితది బ్రెయిన్ ఇంకా ఇంకా బాగా బండ్చెస్ బంజేసెద్ మీదే
ఒకే ఆన్
నేను కూడ తింటా అండి అలాగే ఐక్యూ లెవెల్స్ పెరగడానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం చదువుతాం కదండి చదివింది మనకు ఇప్పుడు చదివింది ఇప్పుడే మర్చిపోతం కదా దాన్ని గుర్తు చేసుకోవడానికి ఒక ట్రిక్ ఉంటదండి వన్ ఫోర్ సెవెన్ ఒకటి ఉంటది
నేను ఊ ఇంస్టాగ్రామ్ లో చూసానండి తె తెలుసు
హ్మ్ వన్ ఫోర్ సెవెన్ అంటే ఆహ్ సరే నాకు తెలిసిన విషయం నేను చెప్తున అండి వన్ ఫోర్ సెవెన్ అంటే ఇవాళ చదివిన ఇయాల చదువుతాం కదండి ఏదైతే చదుతము దాంట్లో నాలుగో రోజు ఏం చేయాలి మళ్ళ జదివిన దానీ కన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది పెట్టుకోవాలి ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉంటాయా వాటిని నో వాటిని ఒక దాంట్లో రాసుకొని బెట్కోవాలి నాలుగో రోజు అంటే మనం చదివినఏదైతే ఉంటదో మల మరల జ్ఞప్తికి తెచ్చుకోవడం అనమాట మళ్ళ ఇదేంద్ ఇ ఇదే ఈ నాలుగో రోజు చదివిందన్ని ఏడో రోజు చదవాలండి
ఆ
ఎడో రోజు కూడా చదివితే ఏదైతే మనం చదువుతున్నామో పర్టికులర్ గ అది అంతా మనకి ఎప్పటికీ గుర్తుండిపోతది ఈ అంశం అనేది మన మైండ్ లో మనం ఎదడలో ముద్రించబడిపోతది అన్నమాట
అది వారం మాత్రం అంటే ఇప్పుడు వన్ ఫోర్ సెవెన్ ఫస్ట్ డే చదువుతాం ఫోర్త్ డే చదువుతాం సెవెంత డే చదువుతాం చదివిన తర్వాత అది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలా లేకపోతే జస్ట్ ఒక సెవెన్ డేస్ వరకు చదువు
లేదండి వన్ ఫోర్ సెవెన్ ఇట్లా వ ఇట్లా గుర్తు చేసుకున్నాం అనుకో మనకు మరలా ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ సపోజ్ పరీక్ష సమయం వస్త ద అండి
ఆ
పరీక్ష సమయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ వన్ ఫోర్ సెవెన్ ని మనం ఆల్రెడీ మనం రీకాల్ చేసాం కదా మూడు సార్ల చదివినాం కదా మనం రీక్ష ముందనంగా ఒక వారం రోజుల ముందంట మొత్తం మళ్ళ మన అంతా మళ్ళ చదువుతాం కదండి ఎక్కడెక్కడ ఏమేం పాయింట్స్ ఉన్నాయ అనుకుంటా అప్పుడు చదివినప్పుడు పాట్ పర్టిక్యలర్ గా మొత్తం గుర్తుండిపోతాయండి మనం మిస్ చేయ ఏ పాయింట్ కూడా మిస్ చేయలేం
అంటే ఇప్పుడు ఒక టాపిక్ వన్ వీక్ అనమాట
ఆ ఒక టాపిక్ వన్ వీక్ ఇవాళ చెప్పిన టాపిక్ ని నాలుగో రోజు చదవాలి ఏడో రోజు చదవాలి అలా బండ గుర్తులు పెట్టుకొని చదివితే ఇంకా సులువుగా అర్థ అవుతుది ఎక్కువ టైం తీసుకోకుండా షార్ట్ టైం లోనే చిన్నత సమయంలో ఎక్కువ సమాచారాన్ని మనం జ్ఞాప్తికి తెచ్చుం
మీరు ఎలాంటియి పెట్టుకుంటారండి గుర్తులు
నేనండి ఏదైనా అంశం జదివితే దాన్ని బట్టి బట్టనండి అసలు అంశం ఎలా వచ్చిందా అనేది చదువుతా చదివింది కొంచెమైనా సరే దాని గురించి పూర్తి పరిజ్ఞానంతో చదువుతాండి
బట్టి పట్టడం అంటే ఏంటిదండి
బట్టి పట్టడం అంటే దీని గురించి పర్టిక్లేర్ గా దా ఆ చదవాలి జ్ఞప్తి తెచ్చుకోవాలి బట్టి పట్టడం అలా అర్ధం చేసుకుని చదవడాల కంటే నోటి ద్వారా చదవడం అనమాట
ఓకే లైన్ టు లైన్ చదవడం అల
ఉమ్ బండ బండ గుర్తు లేకుంటే రాజు బడికెళ్ళాడు రాజు బడికెళ్ళాడు రాజు బడికెళ్ళాడు ఇలా కాకుండా రాజు బడికే ఎళ్ళాడు కదా అని సమా ఫన్నీ గా తీసుకొని చదువచ్చు అర్థం చేసుకొని చదువచ్చు అలా బట్టి బట్టే దాని కన్న సులువుగా చదివే ప్రయత్నం చేయాలండి బట్టి పట్టి విధానం కన్నా సులువుగా చదివే ప్రయత్నం చేయాలి బారం లేని విద్యా అంటారు కదా బుక్కుల భారం లేకుంట అలాగే ఏదైనా సరే బూకుల భారం లేకుంట అంత మంచిగా అర్థం చేసుకొని చదివెట్ట విధంగా ఉండాలి
సరే
ఉమ్ మీరు కూడా ఒకసారి వన్ ఫోర్ సెవెన్ ట్రై చేయండి మీకు కూడా జ్ఞప్తికి పెరుగుతుంది లేకుంటే మీ పిల్లలు ఎవరైనా ఉన్నా మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి ఈ వన్ ఫోర్ సెవెన్ ట్రిక్ వాళ్ళకైనా యూజ్ అస్త మనం కూడా ఒకరికి హెల్ప్ చేసినట్టు అవుతది సహాయపడ్డట్టు అవుతది కదా
అవునండి నేను ఇది వన్ ఫోర్ సెవెన్ అనేది నా పరీక్ష బీటెక్ పరీక్ష సమయంలో యూజ్ చేశా అండి
మంచిదండి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని గురించి మీరు కూడా ద చెప్పండి చదువు చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నా మీ చుట్టుపక్కల పిల్లలకు ఉన్నా చెప్పండి ఇలా చెప్తాడం వల్ల ఎ ఉన్నదంటే వాళ్ళకు గూడా చదువుకోవాలనే మీద పరిజ్ఞానం ఏర్పడుతుంది ఇంక వాళ్ళు ఏం చదివారనేది గూడా వాళ్ళ కూ కొంచెం అర్ధం అవుతదండి గుర్తి గుర్తిగి ఉండిపో తది వాళ్ళు గూడా మంచి ఎ స్మార్కులు సంపాదించుకొని మంచి ఉన్నతికి గూడా ఎ ఐతారండి మంచి ఉత్తీర్ణత మార్కులు గూడా పొందుతరు వాళ్ళు
ఓకే అండి అర్థమైంది
అలా ఎప్పుడె ఎప్పుడైనా వన్ ఫోర్ సెవెన్ ట్రై చేయండి మీకు నచ్చినతే మీకు ఇంకా ఏమైనా ట్రిక్స్ తెలుసా
నాకు అయితే ఇంకా ఏం తెలీదండి ఇది ఇది మాత్రం నేను చాలా ఆ టూ ఇయర్స్ బ రెండు సంవత్సరాల తర్వా మ్ క్రిత్తం నేను విన్నా ఇది ఆ విన్లొ చూసా సొ అలా తెలుసు నాకు నికేం తెలియదండి ట్రిక్స్
ఎమో అలావునండి ఇది ఇది వన్ ఫోర్ సెవెన్ చాలా యూజ్ అయితదండి చాలా ట్రై చెయండి ఎప్పుడైనా ఒకసారి ఇలానే పనికి వస్తది
హ్మ్ ఓకే అండి
థ్యాంక్ యూ అండి ఇంతసేపు నాకు సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్
థ్యాంక్ యు అండి ధన్యవాదములు